చెప్పరా
ఏం చేస్తున్నావురా
కాఫీ తాగుతున్నా
పీజీ కాఫీనా మీరు చేసుకున్నారా ఓ కాఫీ లవర్స్
ఎస్ మీరు టీ నా
అవును
కాఫీ తాగవే తాగవ నువ్వు అసలు
ఉమ్ తాగుతా కానీ ఎక్కువ ఇష్టం ఏదన్నా ఉందంటే అది టీ నే
ఉమ్ ఎన్
ఉమ్ ఏమో టీ అడిక్టెడ్ కొన్ని రోజులు మా నానమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నానా వాళ్ళు పల్లెల్లో ఇంకా పొద్దున సాయంత్రం టీ తాగుతారు కదా
ఉమ్
అట్లా వాల్లు ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి నేను కరెక్ట్ గా థర్టీ డేస్ ఉన్న వాళ్ళ ఇంట్లో థర్టీ డేస్ కి నాకు అలవాటు అయిపోయింది అప్పటి నుంచి మా ఇంట్లో టీ కి ఎక్కువ టీ పొడికే అయిపోతంది జీవితం ఆ తాగుతా ఇందాకే ఆడ పె ట్ట కానీ మా పిజి లో ఉండేది నీళ్ళ టీ ఉమ్ కాకపోతే ఏమంటే బిస్కెట్లతో తినొచ్చు అనమాట అందుకు తెచ్చుకుంటా
ఉహుం బిస్కెట్ వాళ్లే ఇస్తారా నువ్వు తెచ్చుకుంటావా
ఆహా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా మనమే తెచ్చుకోవాలి బిస్కెట్
ఉహూ
ఏం మరి ఇంకేం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా
ఎగ్జామ్ క నైట్ ఉందిగా నైట్ అంత
అంటే చూడు ప్రిపేర్ అవుతాను అని చెప్పి నీ కన్ఫర్మేషన్ ఉంది అం
అంటే మ్యాథ్స్ క్లాస్ లో ఒక అది ఏదో ఒక ప్రాబ్లం నేర్చుకున్నా ఒక లాగ్రేంజ్ ఉమ్
స్ ఇంకేమి
యా నువ్వు ఏమి నేర్చుకున్నావు
నేనా రెండు ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసా న్యూటన్ ఒకటి నా లాగ్రేంజెస్ ఒకటి ఇంకొకటి ఉంది
అంటే పీడిఎఫ్ లో ఉందా
పిడిఎఫ్ లో కాదు క్లాస వర్క్ లో చూసి నేర్చుకున్నాము మోస్ట్లీ మేడం మాడ్యూల్స్ లో అయితే పిడిఎఫ్ లో ఏముండాయో అవే ఇస్తుంది
అవును దానివి నేర్చుకోవాలి ఆ మాడ్యూల్స్ ఎక్కడ ఉన్నాయి
ఆ లిన్వెస్ లో అప్లోడ్ చేసింటారు కదా లిన్వేస్ చూసుకోలేదా నువ్వు
ఉహూ లేదు ఈ రోజు హెచ్ టీ ఎం ఎల్ మార్క్స్ అప్లోడ్ చేశారు చూసుకోండి
ఉహూ
ఉమ్ ఇంకేంటి సమాచారాలు
ఉమ్ ను నువ్వు చూసుకున్నావా
ఉమ్ మ్యాథ్స్ క్లాస్ లోనే చేసేసాం నైన్టీన్ అప్పుడే చూసాం మేము బ్లూ బుక్ లో వేసాడుగా అప్పుడు సంతోష్ వేస్తే ఓకే ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ వేయొచ్చు వాడు ఇంకొకటి గుండోడు ఉంటాడు చూడు
కానీ పాపం మధు కి ట్వెల్వ్ వేశారు ట్వెల్వ్ వేశారు ఆ
అందరికి సిక్స్టీన్ వేసి నాకు వాళ్ళలో నీకెంత
నాకు ఎంతో సిక్స్టీన్ ఏమో అయింటుంది చూడలేదు నేన్
ఎందుకు మీకు అంత ఇచ్చాడు సంతోషంగ చేసింది మీకు
అవును కానీ ఏమో
హ
సంతోష్ సారే చేసినడు మధుకేమో ఔట్పుట్ రాలేదులే అందుకే ఇవలేదు. డు మాకు దాంట్లో ఏదో మిస్సింగ్ అయింది.
దానికి కట్ చేసారు
అయ్యో
ఆ
ఉహు ఇంకెంరా
నువ్ చెప్పాలుగా పిన్ని
చెప్పాలి నువ్వే రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు ఏమి సీక్రెట్ అవన్నీ షేర్ చేసుకుంటే మేము కూడా అందంగా తయారవుతాం కదా.
అబ్బా అబ్బద్దాలు చెప్పాలి
అపద్దాలు చెప్ప అయ్యో అబద్దాలు చెప్పకూడదు కాబట్టి నిజాలు మాట్లాడుతున్నా
అది కాదు రా ఉండేది చెప్పాలిగా నా మొహం చెంది సా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ లే అప్పుడేం వాడేదాని కాదు. ఇప్పుడ ఇప్పుడే ఏమో అట్లో ఇట్లో వాడుతున్నా. వాడేటపుడు ఇలా రావలా ఆ అబ్బా అర్రే
ఏమి
నీ కాలు నొప్పి పడవ రా డైలీ
ఎందుకు
అంటే ను అంత అందాన్ని మోసావు
అబ్బా దేవుడా కాదు ఈరికార్డింగ్ ఎంత అయినా పడతాద్ చచ్చిపోతాడు
ఇంకొకటి విను మార్కెట్ లో ఉంటుంది ఫ్రూట్
అబ్బా దేవుడు చాల్ రా చాల్రా చాల్రా రే
ఉ
ఉమ్
నీ పేరు కావ్య అని ఎందుకు పెట్టారు అంటే గులాబీ పువ్వు అని పెట్టొచ్చుగా అది రాధు నాకు పేర్వలేదు అడ్జస్ట్ చే
సర సరే నువ్ ఏం మాట్లాడిన అడ్జస్ట్ చేసుకో కుండల వాలకు
లిక్విలా చూస్తున్నావా
ఆ
అదేదో ఆ కదా చేరిగారు తేస్తుందిగా పెట్ల్స్ వేస్టుగా ఇప్పుడు అంతా అర్జెంట్ గా వెల్లి
ఎంనో అర్థం కాలా
ఏమేమి చో చూస్తావు నువ్వు
నేనా నేనుయంపిమ్ ముందు చాలా షోలు చూస్తా ఉన్నాయి ఏంది బిగ్ బాస్ బిగ్ బాస్ ఎక్కువ రా ఫస్ట్
నెన్ బిగ్ బాస్ షో ను అదెంటొ రీల్స్ కోసం చూస్తాంటె
ఆ ఎంది బిగ్ బాస్ ఆ నేను ఫస్ట్ సీజన్ నుంచి ఏదైనా ఇంట్రెస్ట్ అంటే బిగ్ బాస్ ఎ మళ్ళా వచ్చి సుమా అడ్డా చూస్తా ఉన్నాను మళ్ళ చానా ఇయర్స్ బ్యాగ్ అవును చాలా ఇయర్స్ బ్యాక్ డీ చుస్ ఉన్నాను జబర్దస్త్ చూస్తా ఉన్నాను మెల్లి మెల్లి గా జబర్దస్త్ అంతా డబుల్ మీనింగ్ అయిపో ఏం దాంట్లో ఏది నవ్వాలా అన్నీ అదే మా మాట్లాడితే ఇంక దాని జోగ్
ఇప్పుడూ ఎవరు నాగబాబు కూతురు ఒక షో చేస్తుంది డ్యాన్స్ ఢీ ఏం బాగ చేయట్ల అయినా మెచ్చుకునేస్తారు వాళ్ళు
నిజమే అసలు సర్కస్ చేస్తే బాగవుంటుంది డ్యాన్స్ డ్యాన్స్ చేస్తే బావుండదు సర్కస్ చేస్తే బావుంటుంది
ఏంటో వాళ్ళు ఇంకొ ఇంకొక డ్యాన్స్ షో ఉంది అది బిగ్ బాస్ లో ఉంటరు చూడు వాళ్ళు అంటే రీతు ఆఆ ఆ అంతా వాళ్ళు కపుల్సే దాంట్లో కూడా ఎ ఎలిమినేషన్స్ మళ్ళీ
ఉ అవున్లే ఆ... అసలు వళ్ రీతు డెమాన్ వాణైతే చూడలేదు అస్సలు
అవును ఇంకా పృథ్వీ ఈమె కూడా అంతే ఏమో నాకు పచ్చిగ నచ్చదు వాడైయినా బాగున్నాడా ఏమో ఆమె లావు లావు గా అయిపోతుంది ఇపుడు ఇపుడు
ఆంవ అంతే అయ ఆమె ఎప్పుడు నుంచో అంతే అమా కొడుకు అవును పొడుగ్గా ఉండాడం వల్ల సన్నగా కనిపిస్తుంది కానీ అదే ఆమెగాని పొట్టి గా ఉండుంటే చానా
శ్రీముఖి చుడు ఎంత లావు వుండిందొ ను ఆ సన్నగా అయిపోయిందో ఆమె
మ్... అవును
రష్మి అప్పటి నుంచి ఇప్పడు వరకు సేమ్ ఉంది తెలుసా ఆమె బాగుంటుంది ఉమ్.. అవును మోహన్ మేకప్ వేసిన కనిపి సెస్
ఆ పిల్లకు గుంతలు గుంతలు ఉంటది ముఖంఅంతా
నేను బాగా మాట్లాడుతున్నాను కదా
అవును ఆమె ఆంవ ఒడిస్సా అవును నిజంగా బాగుంటది కానీ అది ఏందో మరి ఏళ్ళ ఏళ్ళగా నడుపుతూనే ఉంటారు మ్ కానీ వాళ్ళ ట్రాక్ ఇయర్స్ ఇయర్స్ నడుపుతూనే ఉంటారు
నాకేమో అది నార్మల్గా షో కోసం అనిపిస్తుంది
ఉ
ఆమె ఒక ఈవెంట్ చేసింది వాడికి ప్రపోజ్ చే సింది నేను
ఆ ఏయ్ ఎన్ని సార్లు ర ప్రపోజ్ చేసుకుంటారు ఎన్ని సార్లు రా పెళ్లి చేసుకుంటారు అదే కదా కాదు సుదీర్ గేట్ ముందు ఏం చెప్పెదాం వరసమీతో అయింది
మ్ హుమ్ ఈవెంట్స్ అంతా బాగున్నాయి అప్పుడు కూడా
మ్.. కాదురా ఎన్ని ఎన్ని సార్లు పెళ్లి అయిందంటే ఆ... వాడకి వర్షిని తో ఒకసారి విష్ణు ప్రియతో ఒకసారి అర్రీ రష్మితో ఒకసారి అయీంది అట్లా పాపం వాడికి నిజం జీవితంలో అవుతుందో లేదో ‍తెలియదుగాని స్క్రీన్ మీద
వాడికి అయితుందిలే ఇప్పుడు కూడా ఓకే అంటే క్యూ లో ఉన్నారు అమ్మాయిలు అక్కడ వాడ్ చేసుకోట్లేదు కదా. ఇంకా బాగుండే అమ్మాయి కోసం వెదుకుతున్నడో ఏంటో. మేబి వాడు నీ గురించి తెలీదు అనుకుంటా వాడు ఎక్కువ అంటే హ అ
కాదు ఏదో చెబ్దం అనుకొని మర్చిపోయినా ఆ హ మధ్యలో ప్రదీప్ ది షో అనేది గుర్తుంద నీకు పెళ్లి చూపులు అని ఆ షో కూడా చూశాను నేను ఫస్ట్ దాంట్లో రీతుని నేను చూసింది ఆ షో లో.
ఉ హు నేన్ చూసేదాన్ని అప్ ఇప్పుడు పేడ అంతా పహించలేదు వాడు
ఉ అవునులే
స్టార్ మామ్ భలే భలే ఛాన్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను షోస్ అయితే. సుమ అప్పడు నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ఉంది. ఇప్పుడు ఇప్పుడు సుమా వాడు కొడుకు
ఆ ఆ రోషన్
తీసేస్తూన్నాడు ఏం బాగాలేడు వాడు కదా, అయినా సూపర్ హిట్ వాడు మూవీ మూవీ చూసా ఏం బాలేదు అద్ మ్యూజిక్ వాడికి మ్యూజిక్ అంటే ఇష్టం తర్వాత ఆ పిల్ల కూడా కావాలి దేంట్లో వాళ్లే కోయ్
ఏందో నేను చూడలేదు మరి అదేందో ముద్దులసినంత ఉండయని చెప్పి సుమా అక్ ఒకలాగ పెట్టింది కదా ఎక్స్ప్రెషను
ఉన్నాయ్ ఎక్కువే ఉన్నాయ్ జెన్ జీరా జెన్ జీది మూవి.
నిజమే లే కానీ మనం జెన్ జిలో ఉండి కూడా అట్లాంటి సినిమాలు మనకు నచ్చవ్.
అవును
ఏమైనా హీరో హీరోయిన్లు చేతులు కోసుకుంటేనే బాగుంటుంది. అనిత ఓ అనిత అని ఇంకేం రా ఏ సినిమాకి యెళ్లట్లేదా నువ్వు
లేరదు ఫ్రెండ్సు లేరు
ఉ హు నీకు ఫ్రెండ్స్ లేరా నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డ్స్ ఉంటారు కదా
ఎవరు
యే
యే చెపరా దంగి
యే నుజ చూడు అప్పుడే బ్లష్ యే ఐ ఏ ఏ
హే నవ్వట్లేదు మిక్సర్ తింటున్న
ఫ్రష్ అవుతున్నంట మిక్సర్ తింటు అంటవ్
అవును
ఉ సరే బాగా తిను తిను
నుండు కట్ చేసి చేప్తా ఉండు
ఉ